హలో నమస్కారం మన్నే
నమస్కారం
ఏం చేస్తున్నారు
ఏందు నిద్ర పడదలేదని తెలితోనే చూస్తున్నా
అవునా నేను ఇప్పుడ పని తేరింది పని అంటే అన్నం తిన్నా ఇంకా కూర్చుని మా బాబ ఇప్పుడు తిన్నాడు పడుకున్నాడు ఫోన్ మాట్లాడదం పని ఉన్నది కదా అని చూస్తాను పొద్దునట్లా స్కూల్ లేదు కదా లేటు క లేవచ్చు అనేసి
స్కూలే లేదు
రేపు రంజాన్ పడుగ కదా తెలుసా సార్ రంజాన్ పండుగ కాని రేపు
తెలివద అండి ఎంత క్యాలెండర్ కూడా చూడక చఛాన్ రోల్ అయి్యంది
అవునా నేను కూడా చూడక చాలంది కానీ
ఇవ్ళ ఉందా పిల్లలకు పిల్లలకు ఇవ్వాల ఉందా స్కూలు
ఈ రోజు ఉంది వెళ్ళొచ్చురో రేపే లేదు రేపు కూడా నేను మాములుగా ఈ మధ్యలో ఉంది పండగ అనే విషయం తెలుసు కానీ రేపు వెనే విషయం నా కూడా గుర్తుకులేదు తపోద స్కూల్ టీచర్ వచ్చాము ఫోటోలు పెట్టింది అంటే రేపు హాలిడే రంజంత సందర్భంగాని పెట్టింది
అవు
ఆ అలా దోస్త తిన్న తిన్న
ఆ ఇంకార
పొద్దున్న నాలుగు గంటలు చార్జ్ చేసినాం పొద్దున అంటే పదకొండు అయింది అప్పటికే ఆాలుగు గంటది పదకొడా అన్నట్టున్నది ఆలుగడ చార్జ్ చేసిన ఇప్పుడు కోడిగుడ్డులకు పెట్టిన దాంట్లకు
ఆ చెప్
ఉడకబెట్టినా ఇగ కాల్స్ చాలా ఉన్నాయి, మాట్లాడేటివి మరె ఎవరైనా ఉంటరు, మా అత్తయి ఉంటది కదా అని చూసిన ఫస్ట్ మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తేనేమో ఇంకా రిప్లై అయిపోతే పడుకున్నట్టు అనేసి,
ఔనా
మ్మ్ చూసిన సప్పుడేకుండే పాని పూరి జాగర్త హ్మ్
ఇయ్యాలా గ్యారలు చేసినాం మేము పిల్లలు గ్యారప్పలు దిని పండుకున్నరు అన్నం దినలేదు. ఎప్పుడు లేస్తారో ఏమో ఇగ అవే తిన్నారు పండుకున్నారు అన్నం వనలే ఏవన్లే
ఒ
పిల్లలు ఉకేె కిీరాణం షాప్లా చిప్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని పొద్దున్న సాయంత్రం ఏడుస్తున్నరు. లోకబ్ తీయటి బిస్కెట్లు తిం టే జలుబు జేత్తంది అందుకనే పిల్లలకు ఇగ అప్పాలు చేస్సుంది మామమ్మీ
ఆహో
హ్మ్
అన్యావ్ అయితే ఇంకేంటి విశేషాలు
చెప్పాలి ఎప్పుడు వస్తావ్ ఎప్పుడొస్తావో అంటున్నాడు మీ చాటింగ్ చేస్తున్నాడు ఇంతకు ముందు
ఎప్పుడొస్తా అని జెప్పారు మరి
మ్మ్ పని విలువ తెలిస్తేనే పని జేత్తనే, ఆ ఇంట్లోకి సామానులు తెత్తనే, అప్పులు తీర్తనే అత్తా లేకవొతే రాను అని జెప్నా.
అయ్యో అప్పులు తీర్తయి అంటే ఇగ అప్పుల పొందనె వెట్టుకుంటే మనం ఎప్పుడు రాలేమ్ గాని. డోలో పని చేస్తద్ తానే చనిపోయారు
అట్లే అన్నాను అన్నే కాని నేను చేసినప్పుడే నేను జేసినప్పుడే ఎవరినైనా తెలుసుకొని రాండి అంటాండు
ఆహా
మ్మ్ మా అమ్మ వాళ్ళు మంచి రోజు జూసుకొని వోతున్నారు వేరే కాడికి గుడి చేసుకున్నారు అని చెప్తాండు. మరి నువ్వూడ వాళ్ళతోనే పోరాదా అని నే అన్నా.
ఆహా
హ్మ్
వాళ్ళు అటుపోతే పెద్దోళ్ళు ఏమో మీరు ఇల్లుంటారు, చిన్నోళ్లోచ్చి కింద అన్నా ఉంటారుగా,
లేదు చిన్నోళ్ళు రారు వాళ్ళు, వాళ్ళ ఆయన డూటికే పోతారు అక్కడికి
ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటారు కదా,
ఎమ్మో వాల్ల ఇష్టమిగ
ఏమో అన్నారు కదా అప్పుడు అనేసి
హ్మ్ ఇప్పుడు అనడానికి గిట్టై ఇప్ ఇప్పుడు ఇన్ని రోజులంటే వాళ్లన్న వాళ్ళు ఉన్నారు కావట్టి అట్లా అయిపోయింది. ఇప్పుడు లేరు కావట్టి ఇప్పుడు ఎట్లైనా అనాల అనిపిత్తది.
అదే అదే
ఆల్రెడీ రెడీ అయిందట కదా రేకులు వేసుకున్నారట సుట్టురంగా ఏమో ఒక కమ్మలో అది ఏమో కట్టుకున్నారు షేర్ నెట్ ఏమో కట్టుకున్నారట తెలివదుయిగ చెప్. తాండ్ర గిట్ల చార్టింగ్ మ్ హ్మ్
అవునా నాక్ తెలువదు నిజంగా. నేను నిన్న అటపోయిన అటు సైడ్ నిన్ననో, మొన్ననో పోయినా నన్ నే జూల్లె
అక్కడ గ్రామ పంచాయత్ దగ్గర
ఆ నిన్న మొన్న కూడా పోలేదు నేను మాక చాలనేతా అప్పుడు గమాతల ఫోటో కోసం పోయినా ఆ అందరుల కార్డు ఫోటో కోసం పోయినా చూసినా దిగినా. నర్సరీలో పోయినా చూసినా దిగినా వచ్చినా,
మ్మ్
ఆ
యా స్కుల్ పో ఇప్పు ఎన్నోది
ఆస్ కమ్ మోనది రెండోదే
నువ్ కూచ్చో
హలో
ఆ చెప్పండి
ఏముంది ఇంకా జెప్పడానికి
డబ్బులు లేవు అన్ మా అమ్మ అయితే మా అమ్మ తీసుకొని రాదు ఊకే అలుసైపోతాంది. ఇక రోజు వాడు ఎప్పటికి తీసుకొచ్చి పడగొట్టుడు తీసుకుపోయి తోలొచ్చుడు బాగా అలుసు అయిపేయింది మాఊళ్ళో.
ఆహ
నువ్వే నువ్వే నువ్వు వత్తనే వత్తం లేకపోతే రాము అనెన్నా, అంటే నాకడ డబ్బులు లేవు ఇయాళనే గ్యాస్ నింపించినా అంటాంది మా మరి నేను వత్తే మరి ఇంట్లోకి సామా ఇంట్లో క్ సామాను యెట్లా అని నేను అన్
ఆహ ఎట్లంటే ఏమన్నాడు
ఏం అనలే
ఏదో ఒకటి అనాలగా ఏమనకుండా ఉంటే ఎట్లా ఉంటరు
నువ్వు అంటే బాగా ఇష్టం నువ్వు రాకపోతేనంటే అన్ని నే అంత అవసరం లేదు మాటలు అవసరం ఉన్నట్టుగా మాటలు మాట్లాడతారు, కదా అలాంటివి కాదు నియ్యి నీకాడ అని నేను.
ఆహ
ఇయా వాళ్ళు చేస్తున్నారు అట్ట వాళ్ళకి వచ్చిందట్నా టాస్క్ కొత్త వాళ్ళు యేడిస్తావేమో,
చేస్తార్ చేస్తారు తమ్ముడి కూడా మూడింటి అప్పుడేమో మూడింటికో రెండింటికో మూడింటికే కావచ్చు. మూడో నాలుగో అయింది అప్పడికి పెట్టు తా పటు అంటే వద్దన్నాడు, సరే మాట్లాడుకుందాం రా నైటు అంటే సరే పెట్టు మ నీ ఇష్ చోట పెట్టిన మూడున్నరో నాలుగున్నరో అయింది సరిగా చూల్లే టైం గాని పెడితే ఆరున్నరకేమో వచ్చిందట వచ్చింది మడి ఫోన్ చేసి చెప్పిండు చెప్తే నాది మాట్లాడురా అంటే నాది మాట్లాడను అన్నాడు, ఇద్దరం మాట్లాడుకోలే ఇగ. మా అక్కకి చేసిండంట మాట్లాడిందట, ఆమె చేసిందట మాట్లాడిందంట ఇగ అక్కగ్గూడుండే కాల్స్ పని నాఆయన మాట్లాడిండు ఆమె మాట్లాడిందట.
కొత్త వాళ్ళక్ కొత్త కొత్త వాళ్ళ కుమారి టాస్క్ పూర్తయినా పడినోళ్ళకే పడతాయి డబ్బులు
ఆల్రెడీ యాడ్ చేసుకోమని చెప్తారు కదా ఇక యాడ్ చేసుకుంటే పడితే పడేటివి పడితేనే ఉంటాయి కదా
అంటే వాళ్ళకు మనకు ఫస్ట్ టాస్క్ వచ్చినప్పుడు వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ యూపిఐ అని మన సిల్వర్ కలర్ చూపెట్టింది కదా
ఆ ఆ
మళ్ళీ మళ్ళా చూసుకోవాలంటే ఎట్లా వాళ్ళకు తెలవా మళ్ళా అది రా ఇట్లా మన లెక్క చేసుకోవాలంటే
పేమెంట్స్ కార్ ఉంటుది పేమెంట్స్ కార్డ్ అంటే ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది ఓపెన్ గాంగనే మన యూపీ పే అయినా అకౌంట్ నెంబర్ అని ఇస్తే ఏ మనీ ట్రాన్స్ఫర్ అవుతాయి ప్రాసెసింగ్ లో ఉందిగా మనకి ఇంకా అకౌంట్ లో కూడా క్రెడిట్ కాట్లే కదా ఇంకా టైం పడేయాలి కావచ్చు ఇంకా
మరి డాక్టరుమీ సిస్టర్ది పదిహేను వందలు అని పఢ్ఢదిగా
ఆ పడ్డధటగా స్క్రీన్ షాట్ పెట్టింది నేనె అరిచిన చేయరాండి అని అంటే చెప్పింది గిట్లా అంటే గిట్లా అయిందని అర్థం
ఒక్కటే పడ్డదా మూడు ఎక్కువ పడ్డాద ఇద్దరు రెండు
ను పదిలు వందల చిలర ఉన్నారుది ఆను పదిహేడు వందాలు చిలరు ఉన్నాం ఇంకా పడేటివి ఉన్నాయి కదా అ నేను అన్నావును అని అన్నా చెప్పినా ఇ అవి కాదు పడ్డనట్టే కాదు ఇంకా ఉన్నాయి కదా మనకు పడేటి అని చెప్పినా
ఈ ఎఇటి రుపీస్ ఎత్తారా వేయరా డౌటేనా
వేస్తారు అనే చెప్పి డు ఒక మాట చూడాల అవి కచ్చితంగా ఎందుకంటే ఖచ్చితంగా పడతాయని నమ్మకంన్నా నాకు కూడా గాని వాలతో చాటి, జి మ గ్ చేసినట్టుద అ చేయలే ఎప్పుడు
ఆ
చూస్తే తెలుస్తది కదా అయినా ఆటోమేటిక్గా తెలుస్తది కదా
వాళ్ళు పెళ్లి మ్యారేజ్ మేడారంంలో చేస్తుకున్నారుట అయితే
వాళ్ళు ఎక్కడ చేసుకున్నారో తెలియదు కాని మేడారం వచ్చేరుట
మ్ ఎలుక పిల్ల కొను పందికొక్కు చేసుకున్నట్టున్నారు
ఆ అట్లనే ఉంటదిగ ఆడళ్ళున్ను మొగుళ్ళ ఇలా అడుగునాళ్ళు మొగళ్ళ మొ ఎక్క ఉన్నారు భార్య లేదు చేసుకోట్లేరా చేసుకుంటార ఇగ
వాళ్ళ అబ్బాయి వాళ్ళ డాడీ ఏమన్నాడట మరి
ఏమో ఏమన్నారో వాళ్ళు నేను అంత అడగలే కానీ ఆ సంతబాబు వాళ్ళు ఇటు వచ్చినప్పుడుయితే వద్దు వద్దని బతిరాయినా కులం మర్యాద మళ్ళ కులం టైం అది లేట్ అవుతుంది కదా అని అడిగితే ఏం కాదు ఏం కాదని ఇ అ
వాళ్ళ వాళ్ళ అమ్మాయి అంటే పొయిండంటన
తెలియదు కానీ వాళ్ళు తెలిసిింది కదా అక్కడికి వస్తారంటే పోయిరాండి అందరు ఒకసారి
మ్
పోతే చెప్పిండ్రు ట
ఆ అవునాండి
చెప్తా అన అంటాను అంత వేస్ట్ అసలు ఇవి ఉండనే ఉండదు అసలు లవ్ మ్యారేజ్ అంత వేస్ట్ చేయలే ఇవ్వరు అంటాను అయితే నేను కొతాను అన్న లవ్ మ్యారేజ్ వద్దు ఏమద్దు కాని ఆంటల అయితే కావాలి అని
మ్
నవుకుంటన్న ఇంట్లొ వచ్